వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందనె నీక్ వినిపిస్తోంది
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే అన్నం తిన్నాను. కూర్చున్న మా బాబుకు తినిపించాలి అన్నం. ఇగ ఇప్పుడు ఊడ్చి తూర్చి ఆప్ బోలుదోమి అన్నం తిని స్నానం చేసి అన్నం తిన్నాను ఊరికే కూర్చున్నాను ఇప్పుడు.
అవున మక్ కేమో ఇప్పుడు అన్నం లేశ్నము అట్లా వాకింగ్ లాగా నడుస్తున్నా అన్నం
తిన్నారా మీరు అందరూ.
ఆ తిన్నామండి మా అంటే మేము హాస్టల్ లో ఉంటాం అన్నమాట అందరం ఏనమీది ఏడున్నరకే పెడతారు ఏడున్నర కాంచి తొమ్మిదిన్నరవరకు.
ఆ అలా తిన్నారా ఇప్పుడు ఏం కర్రీ చేసారండి
వంకాయండి మీరేం కూరండి.
మాది ఎగ్ పులుసు అండి.
అవునా ఎగ్ పుల్స్ ఎలా చేస్తారండి.
అంటే టే ఫస్ట్ కోడిగుడ్లు ఉడ్కబెట్టుకొని పక్క పక్క పెట్టుకోవాలండి తర్వాతికి ఆ నేను పచ్చిమిరపకాయలు టమాటాలు అండి కోసుకొని పక్కకు పెట్టుకోవాలి వా నూనె వేడయ్యాక మసాలా ది వెయ్యాలి అందులో అంటే ఆకు సాజీర వేశాక కొంచము ఆ ఉల్లిగడ్డలనేవి వేశాక వెయ్యాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయాలి అవి కొంచెం వేగాక పసుపు అల్లం ఎయ్యాలి అందులో వెయ్యాలి ఏసాక కొన్ని టమాటాలు వెయ్యాలి టమాటాలు వేశాక ప మన ఉప్పు కారం వేయాలి కొంచెం ఉడకగానే తర్వాతికి మన చింతపండు ముందే నానబెట్టుకో పోవాలి ఆ చింతపండును రసం బిండి పోయాలి అందులో ఉడకబెట్టిన కోడిగుడ్లు అందులో ఎ కొంచెం అదే కొంచెం కట్ చేయాలన్నమాట కొంచెం కొంచెం మన కట్ చేసాక
అంటే ఉప్పేసి ఉడకబెడతారా మీరు ఎలా ఉడకబెడతారా అండి
మేము ఉత్తిగానే ఉడుక వెడకబెడతామాండి ఉప్పే మేయ్యము
అని కొందరు అంటారు కదా అంటే మా ఇంటి తడ వాళ్లెవరో ఒక ఆమె అన్నద అనమాట ఉప్పేసి ఉడుగా బెడితే మంచి తొందరగా అయి వతాయంట అని ఒడ్డు ఉడుకబెట్టేటప్పుడు
ఉ మేము ఉప్పేమేయమండి ఉత్తిగాని ఉడకబ పెట్టి ఏ ఏ ఉడకబెట్టి పక్కకి పెట్టుకున్నాక ఇ చివర ఇ కొడుగు ముందు పోపులోనేన వేయ్యొచ్చు కోడుగుడ్లు ఉల్లి కండల తొడ్డు కలిపి ఆ అలా వేస్తే కొంచెం ఫ్రై లాగా ఐతుంది ఈ రసం అంటే ఉల్లిగడ్డ అవన్నీ మగ్గినాక చ పచ్చి పులుసు వయాలండి పచ్చి పులుసు పోసాక కొడుగుడ్లు వేసినా బాగానే ఉంటది చివరగా మసాలా కొత్ మీరు వేసేయాలి కొద్దిజేపు బాగా ఉడకనీ అే అది మనకు వాసన వస్తది ఉడికిన వాసన కోడిగుడ్ల చాల అప్పుడూ బంద్ జేయాలి మీరు అన్ని వంటలు నేర్చకుంటారుఎమైగనా నాతోటికి మాట్లాడినన్ని రోజలు అన్ని వంట నేర్చుకుంటారేమో
అవునండి అట్లనే ఉంది కావచ్చు రోజు ఒక కూర నేర్చుకుంటా మీ దగ్గర నుంచి లేదా మీ ఇంటికి ఒక రెండు రోజులు తీసుకెళ్ళండి నన్నను అన్ని
రాండి మీరు వస్తా అంటే తప్పకుండా తీసుకు కనస్కుంట ఎందుకంత మీరు వస్త అంటే రెండు రోజులు అయింది ఈ వారం లనా ఉండాండి వచ్చి
ఆ వంటలు నేర్చుకుంటాం మళ్ళీ నాకు పెళ్ళయితే ఎవరిది తకుండామ్ నీ ముందే నేర్చుకున్నాను ఇ ఏం గాదు
ఆ మీక చికెన్ పెడతారా అండి రేపు
చాలండి పన్నీరు చికెన్ వెడతారు నేను పన్నీర్ తింటా అనమాట
ఆహా అంటే రెండు వేరు వేరు రెండు వేరు వేరు వెడతారా
ఆ వేరు వేరే వెడతారంండి కానీ ఏదైనా ఒకటే వెడతారంండి ఒక గిన్నె వెడతారు అది చికెన్ అయినా పెట్టుకోవచ్చు మనం పన్నీర్ అయినా పెట్టుకోవచ్చు ఆ గిన్నెలా
హూ
ఉ మనం ఏదంటే వాళ్ళు అదే అంటారు ఏమన్నారు
అ ఈ మూడు పూటలు పెడతారంండి మధ్యాహ్నం ఒక్క పూటనే
ఆ మూడుూ ఒక పూటనే ఉంటదండి చికెన్ అయితే పన్నీర్ అయినా కాకపోతే ఆది ఉంటది మంగళారం శనివ శుక్లావారం కూడా పెడతారండి రెండు రోజులు పెడతారు వారంకి రెండు రోజులు చికెన్ పెడతారు ఇద్ద రా హస్టలల్లా మళ్ళీ గుడ్డు కూడా ఒక రోజు ఇస్తారంండి ఇవిడు పెట్టినాయి చాలా బాగు అంటే మా స్నేహితురాలే తింటది నాది కూడా ఆ
మీరు తినరా
ఆ నేను తిననండీ మొక్కుకున్నా ఒక ఒక నెల రోజులు తినొద్దు అని తెడు ఊ మా హాస్టల్ పక్కనే ఒక గుడి ఉంటద అనమాట పొద్దున్నే ఇక సుప్రభాతం మోగుతుందండి నాకు అలరమే అవసరం లేదు లేవడానికి
ఊ
వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది అసలు బాగుంటది అసలు ఇక్కడయితే
అవునా ఒకసారి రావాలండి
ఆ మా హస్టల్ కి రండి అట్లనే గుడికి కూడా పోవచ్చు మంచి హస్టల్ కూడా రావచ్చు ఇక్కడ
ఆ వస్తాండి ఖచ్చితంగా ఏదన్నా ఒక రోజు
ఊ రండి ఈసారి
ఎప్పుడు కూరలు అప్పుడే ఉండదు రండి మీ దగ్గర
ఆ అవునండి పొద్దున ఒక టిఫిన్ కూర పప్పు అన్నం అన్నీ అయితాయ్ బాక్సులు కూడా రెడీ చేస్తారు వాళ్ళు అంటే మనం కాలేజీకి పాఠశాలకు పోేనాం అనుకో వాళ్ళే పంపిస్తారు అన్ని
అదే ఉదయమే అన్నిీ
వండుతారు మధ్యాహ్నం మధ్యాహ్నం మధ్యాహ్నం వాళ్ళకి గే అల్ల
ఎవరన్నా జాబులు చేసుకున్నా వాళ్ ఉంటే మీ అంటే వాళ్ళు ఉంటారు కదా అంటే తీసుకుపోయారుట వాళ్ళు బాగసు అట్లా కూడా చేస్తారు కదండి నాకు కూడా తెలుసా అండి ఒకప్పుడు నేను కూడా హాస్టల్లోనే ఉండి అలా ఉద్యోగం చేసినదాన్ని మంచిగుంట రండి మంచి గొండుత రండి కూరలు
చెప్పరి
కూరలు మంచిగా వండుతారా అంటున్న కూరలు మంచిగా వండుతారా అని అంటున్నానండి అంటున్నండి హలో ఉన్నారా అండి హలో హలో వినిపిస్తలేదా అండి హలో వినిపిస్త లేదా ఎటెల్లి వేరు ఉన్నారా లేద అని నేను హలో హలో అంటున్నాను కూరలు మంచిగా వండుతారా అండి ఇంట్లో వండినట్టే వండుతారా అంటున్నా ఉహు..
ఉన్నా ఉన్నా అండి
ఉన్నార హుమ్
ఆ అయితే మాకు అ ఆ పోస్తారండి అయితే ఆన్లైన్ లో
అంటే ఒక రూమ్ లో ఎంత మంది ఉంటారండి ముగ్గురు నలుగురు నీ ఉంచుతారా. హలో
హలో ఆ వినిపిస్తుందండి
ఆ అక్క రూమ్ లో ముగ్గురు నలుగురు ఉంచుత ఛాయ్ పోస్తున్నారా
ఆ సాయి యంత్రం ఉంటది మళ్ళీ
సాయంత్రం చాయి ఉదయాన్నే చాయి
ఆ బాక్స్ కూడా కడతారండి మల్ల కాలేజీకి పోయేటప్పుడు ఏమన్నా ఎటైన బయటికి పోతా అంటే తొంద
అంటే వాళ్ళకి చెప్పే వెళ్లాల్ వాళ్ళకి చెప్పే వెళ్ళాలి కావచ్చు కదా అండి చెప్పే ఏళ్తేనే ప మనకోసం వండరు ఒకవేళ బయట తిందామంటే ఎవరన్న
ఆ చెరగామమ్ అది కూడా కరెక్ట్ మళ్ళీ అది కూడా మళ్ళ లేట్ ఇగ రాకపోతే లేటుగా ఒచ్చిల్లునుకో అమ్మ నాన్నలకు ఫోన్ కూడా చేస్తారు ఏ ఫోన్ చేస్తారు ఇంకా రాలేదేంది మీరు అని
ఆ లేట్ అయిందని అంటే వాళ్లకు చెప్పకుండా వెళ్తే వెళ్తే గే గేటు కూడా మూసేస్తారు కావచ్చు కదా అండి
అవునండి
గేట్ కూడా మూస్ తెలిసి రానివ్వరు
మళ్ళా వాచ్మెన్ కూడా రానియిడు తొందరగా
హ్మ్మ్ అంటే కొన్ని కొన్ని అట్లా ఉంటేయి కొన్ని కొన్ని వేరే ఉంటా కొందరుత్తిగ
ఆ కానీ మా రూమ్ లో మాత్రం అండి నాలుగు నాలుగు మంచాలు ఉన్నాయి కానీ మేము ముగ్గురమే ఉంటాం అనమాట ఎక్స్ట్రా కూడా మేమే వాడుకుంటాము
ఆా
ఆరు వేల ఐదు వేలే మ ఆరు వేల ఐదు వందలు కట్టాలి నెలకి మొన్న మొన్ననే జాయిన్ అయినమ్మా ఆ అంటే మొన్న మొన్ననే వచ్చినా ఇక్కడికి ఒక నెల అయితుంది‌ అంతే
హ్మ్మ్ ఆ ఇగ కొన్ని కొన్ని పట్టణాలలో ఎక్కువ రేట్లు ఉంటాయండి కొన్ని కొన్ని
అవునండి ఇప్పుడు నేను ఏం చేసిన ఇప్పుడు నేను తెలుసా అండి ఇప్పుడు నేను తెలుసా అండి మీతో మాట్లాడుకుంటేనే ఆన్లైన్ లో ఐదు కుర్ కురే ప్యాకెట్లు బుక్ చేసిన ఐదు నిమిషాలల్లో వాడు తెచ్చిచ్చిండు నాకు
అవునా
ఆ బిగ్ బాస్కేట్ అని అంటే ఇట్లా ఫోన్లలో బుక్ చేస్తాం కదండి డెలివరీ చేస్తారు వాళ్ళే మీరు అక్కడ వరకు పోవాల్సిన అవసర ఇష్టమే లేదు అసలు
హ్మ్మ్
కుర్ కురే కావాలంటే కూర్కురే నే వస్తది మన దగ్గరికి
ఆ అన్ని కూడా వస్తున్నా కద ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆన్లైన్ అయింది కదండి అన్ని ఇప్పుడు ప్రతి ఒక్కటి
ఐదు నిమిషాలు చాల అండి అసలు మనం బు చేయాలే గానీ
హ్మ్మ్ అంటే ఇప్పుడు ప్రపంచ మారింది కదండి మారుతున్న ప్రపంచ తోటి మనం కూడా మారాలి ఒకప్పుడు ఏది తెచ్చుకోవాలన్నా ఏది చేయాలన్నా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలట అండి ఎప్పుడు మనకు మన కూర్చుని దగ్గరికే చిస్తా ఉన్నారు అందరు సరే అండి మరి
మీతో మాట్లా మాట్లాడు